ద
ఆ వినిపిస్తుంది
అయితే మనము ఇవాళ మూవీస్ గురించి మాట్లాడుకుందాం
ఓకే మాట్లాడుకుందాం
అయితే మీరు రీసెంట్గా చూసిన మూవీస్ కొన్ని మూవీస్ చెప్పగలుగుతారా
రీసెంట్గా ఆ లవ్లీ కప్పుల్ చూసాను
అలాగే ఇంకా
ఆ విత్ లవ్ ఒకటి చూసాను దురంధర్ చూసా
ఓకే మీరు మీకు నేను దురంధ్రది పార్టు ట్వ చూశాను ఉస్తాద్ భగత్ సింగ్ చుసాను ఏది దూరంధర్ గురించా
అవును
సో దురంధర అనేది మనకు
మనకు ఒక స్పై మూవీ లాంటిది
అయితే ఆ మూవలో ఏమంటుందంటే టే మనకు ఇండియన్స్ పై ఉంటాడు కదా నాకు రీసౌండ్ వస్తుంది నాది నా
నాది నాకే మీరు ఏమన్నా ఇయర్ ఫోన్స్ అలాంటివి ఏమ యూజ చే లేదు లేదు హెడ్ ఫోన్స్ ఏమి లేవు మాకు
అదే నాది నాకే రీసె
నాకే రిసౌండ్ వస్తుందియైతే ఏం లేదు నా దగ్గర క్లియర్ గానే ఉంది మరి
ఓకే ఓకే అయితే ఈ ధురంధర్ మూవీలో మన ఎలా ఉంటుందంటే మన ఇండియన్ స్పై అక్కడికి వెళ్ళ వెళ్తాడు వెళ్ళలి కొన్ని ఇయర్స్ అక్కడే స్టే చేసి పాకిస్తాన్ సిటిజన్షిప్ లాగానే అక్కడే ఉంటాడు అండ్ అక్కడ ఉన్న టెర్రరిస్ట్ అందరినీ మనడు
సే
మొత్తం క్లోజ్ చేసేసాడు వాళ్ళందరినీ చంపేసాడన్నమాట సో అతను ఒకే చా వచ్చేసి ఎలా బయటపడి మళ్ళీ ఇండియాకొస్తడు అనేది మనం ఈ మూవీలో జూడవచ్చు
లాడి కునే ఆ అయితే నేను ఆ ఒక స్టోరీ ఎందంటే ఇప్పుడు దూరంధర్ మూవీ లో హీరో కాదు నవీర్ సింగ్ ఉన్నారు గదా అతనూ క్యారెక్టర్ అనేది రియల్ క్యారెక్టర్ అని విన్నను ఒక స్ సోల్జరు
అవును తనొక ఇండియన్ స్పై అన్నమాట అవునవును తనొక ఇండియన్ స్పై సోల్జర్ అన్నమాట
అహా
అతనూ దొంగతనాన అ అ అక్కడుండీ ఎలా మళ్ళ తిరిగి బయటప డతాడు అనేది మనం ఈ మూవీలో జూడవచ్చు
అక్కడ వాళ్ళతోటి కలిసిపోయి అక్కడ అతనిలెక్కే వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని మనకి పంపిచ్చాడు అంతేనా
అవునవును అదే జరుగుతుంది మళ్ళా అతను చనిపోతాడని మనం అనుకుంటాంగాని ఏ అయ్యి అతను బయటపడతాడు మంచినే బయటపడతాడు
ఓకే కదా దాని గురించేమైనా చెప్తారా లవ్లీ కపుల్ అనేది ఒక ఆ స్టోరీ అం ఇందులో మూవీష్టోరీ ఎందంటే స్టార్టింగ్ లో హీరో లో ఒ రిలేషన్ లో ఉంటాడు
ఓకే
ఆ రిలేషన్ లో ఉన్నప్పుడూ ఆ రిలేషన్ లో ఉన్నప్పుడు ఏందంటే వాళ్ళ అమ్మా
వాళ్ళిద్దరు నాకు తెలిసి ముందుగా ఫ్రెండ్స్ లాగా ఉంటరనుకుంటరు గదా హెలో
ఆప్ చె
హలో హలో ఆ హలో హలో హలో ఏహే ఏం లౌడ అ అ ఏయ్ హలో వినిపిస్తుందా
లో